హలో మ్మ్ ఏం చెప్పు నీ ఫ్రస్టేషన్
అదే అంతగిది
మ్మ్
మ్మ్
ఆ ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో
ఈ ఉంటయి రీ
నాకు అర్థం కాదు ఆమ ఆ దేశంలో కూడా ఇలాగే చేసి వచ్చింద కూరలు
అక్కడ కదా
నాకు అదే అనిపిచిద్ది అక్కడ మంచిగా చేసుకు మంచిగా తింట టది కదా ఇట్లా చేస్
అదే కద ఒక్కొక్కసారి బా చేసిద్ది రీ పర్లేదు ఒక్కొక్కసారి ఈ ఈ ఎందిరా ఇది అనిపిస్తుంది
నాకసల పీ జీ లో ఉన్నన్ని రోజు కూరగాయలు ఏం లేవేమో భూమి మీద అసలు కూరగాయలే గుర్తు రాట్లే నాకు కెప్పుడు పప్పు పప్పు చారు సాంబార్ తప్ప
ప్పు పప్పు పప్పు ఏం పప్
ఆ నిన్న మా అక్క రెన్ దోసకాయ టమాట చేస్తూ దోసగాయలు ఉన్నా అని అప్పుడు గుర్తొచ్చింది
కాద్ కాద్ సాంబార్లో కూడా దోసకాయ ఎయ్యరు ఏంది రే
ఎందులోనూ ఏదామా సరిమా అన్ మరి రోజు అట్ పెడితే వాళ్ళ వాళ్ళు మాత్రం అది తిండ్రు మళ్ళీ ఏదో చేసుకుంటారు
ఇప్పుడు ఆ పాప ఉంది కదా వాళ్ళ కోడలు
మ్మ్
వాళ్ళ కోడలికి గుడా విడిగా పెడతారు వోళ్ళు
అవును
యే మనం మనుషులు కదా సర్లే వాళ్ళ కోడలే అనుకో
ఉ యే మనం డబ్బులు కట్టినప్పుడు మనకే మంచిగా గట్టాల.
ఆ అదేగా
ఊ నాకు అర్థం కాలేదు పెళ్ళికి భోజనాలు పెట్టకపోవటం ఏంది.
అదే కాదా వే
వచ్చినొళ్ళంతా తిట్టుకోరు
తిట్టుకున్నారుగా గొడవ పెట్టుకునిందంటా అమ్మ మళ్ళీ ఆడే ఇద్దాం అనుకుంటున్నారు అంటా, ఎందో వాళ్ళు మనకి కెందుకా
వాళ్ళు పరువు పోయిద్ది కానీ పెడతే ఎమ్ యిద్ది నాకు అర్థం కాలా నాకు అసలు షాక్ పిల్ల చెప్పేటప్పుడు
నా చెప్పినప్పుడు నేను అదే అయి ఎందుకు నువ్వు చేసుకోవడం ఆయన్ని అని చెప్పా
ఉ
ఇలాగా ట్రీట్ చేసినప్పుడు మీ అత్త వాళ్ళని మామ వాళ్ళని బంధువుల్ని మళ్ళీ ఆ ఇంట్లో ఎలా ఇవ్వాలనుకుంటుంది మీ అమ్మ అని అడిగే నేను. అడితే అడితే తను నన్ను సిలుకు హెయిర్ అమ్మాయిని కన్విన్స్ చేస్తది. అంటే అ అత్త వాళ్ళు మంచోళ్ళు కదా
మంచోళ్ళ
ఆ అత్తా మామ మంచొళ్ళంట అత్తమ్మ మామ వాళ్ళు మంచిల్లోంట ఆ పెళ్లి వాళ్ళు చేయలేదంట. వాళ్ళ తాతయ్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసారంట.
ఓ
ఆ అంతా వాళ్ళే చేసింది అనేసింది ఆమ్మే కూడా వాళ్ళక్ కోడలు ఇంక మనం ఏం చెప్దాం చెప్పు
ఊ
ఉహు
మిమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేస్తంది ఎన్ ఆ
చేసుకోవడం ఇలా ఇలాగా తన్ని చేసుకోవద్దు నువ్వు ప్రేమించిన అబ్బాయిని చేసుకోవద్దు ఇండిపెండెంట్గా ఉండు ఎందుకు అని అన్నా నేను అన్నాం మేము తను మా ఇంట్లో అందరు ఒప్పే ఆల్రెడీ అందరి తెలిసిపోయింది. అని చెప్పింది సరేలే
ఉ ఉ
మందేముంది వాళ్ళు ఇష్టంగా చేసుకునే వాళ్ళు వాళ్ళ లేని మాకేందుకని నేను శిల్క్ అమ్మాయి గమ్మున అయిపోయా
అది నిజమేగా
ఉ
ఉ కళ్ళునొప్పి వత్తాది
ఫుల్లొచింది నాకు నిన్న అందుకే మా వొన్ని బతిమిలాడుకొని ఆయిల్ పెట్టించుకున్నా. మా వోడు మంచిగా మసాజ్ చేస్తున్నాడు యాడా నేర్చుకునిన్నో తెలిదు. ట్లా
న నా ఇల్ బట్కుడాంకేమ తనమతాతు తట్టడుంద నవకి ఎండకే ఇచ్చామటకి మొన్న వచ్చే రోజు తలసనాన్ని చేసివొచ్చా
ఆహా
హ
హమ్
ఇన్ని రోజులు పోయించ చమట అంతా ఒకేసారి పోతున్నాడ
ఆ మా అవ్వంది కదా మా అవ్వ వచ్చి చెమట పోతుంది నాకు ఎందో ఫుల్ గా ఫుల్గా చామట పోతుంది అని చెప్తే నేను చెప్పా మనుషులకు బొద్దులే అని చెప్పా అలా ఎందుకనా పోయేది ఇంకెవరికి బాదు అని చెప్పా నిజమే కదా అది
ఆ
అది కూడా జబ్బు అనుకుంటది రే అది కూడా హాస్పిటల్ పోవాలంటది
ఆహా అట్లా
ఆ
ఆ టెన్షన్ ఉన్నాయ ఏ మీ అ అవ్వకి
అకి అ వెళ పోదుదానేన్ భయంయం ఏన్ సాధిద్దాం ఏంద ఏన్ సాధద్ద న నా అర్ధం కావట్లే ఆమె నే జ సద్దే
అ కల్సేనా
ఆ కలిసే ఉంటాం ర ఆ వండుకునే అంతగాదులేముది అన్ని తిట్టి తిట్టి తిట్టిచ్చి కూడా ఏ ఇంట్లో తినేసే రకమే
ఆ ఆయితే ఓకే లే
ఆ ఆ అనింది నేను ఇప్పుడు అది కూడా అది కూడా అనమాట దానికి కూడా వెళ్ళది హాస్పిటల్
డబ్బులు ఇవ్వను
ఆంకెళ్ళగాన్నాయ అమ్మా ఇంకేవే మాకే లేవు ఆ దగ్గర మంచి మంచిగా ఉన్నాయి
ఆ డబ్బులు పెడితే చూపించుకోమం
ఆవే పెట్టుకొనే చూపించుకుంటది
ఉ మరింకే
మరి ఇంకేడి ఎవరు తీసుకెళ్తరా
వాళ్ళ ఆయన సంపాదించింది ఎందుకు వాళ్ళ ఆయన సంపాదించి వచ్చిన ఎందుకు వాళ్ళ ఆవిడ బాగోపోతే చూపించుకోనినికి మీరేంది
మంచిదమ్మా ఆమెని చూపించుకోను ఎళ్ళ మళ్ళీ నమ్మదు మనుషుల్ని
మీరు తీసుకెళ్లండి
అదే ఆ ఇలు వచ్చ కదా అవుమ్ అవున అవును నువ్వు వచ్చ తీసుకెళ్ళు
ఆ మళ్ళీ తిరిగి నన్ను తీసుకురావాలి
అప్పుడి ఇంటికి చెప్పిద్ది నన్ను చూపిడానికి నేను ముసలిదా నేను ముసలి అధంగాలదనే మ్మ్
అంతే
అబ్బానా ఇట్ కంపెనీ ఎలా ఉందో
ఎక్స్ కంపెనీయా
మ్మ్
అయిపొయిందా దాంతో బంధాలు వొద్దని తెంచేస్
అవరవర్స్ నేనేచ్చ దెల్సా క్లాస్లో
ఆరోజా
మ్మ్
ఆ నేను చెప్తే లేదు అద్దిదన్నవు
అండే ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఉన్నాం గదా ఫస్ట్ నా లోన్ కట్టడం స్టార్ట్ చేసింది ఈ కంపెనీ కొచ్చాకా
ఉమ్ అంతే అది కామన్ థింగ్ అది ఎవ్వరికైనా
అహాదే కద నా ఫోన్ కాల్ కోసం
ఉమ్
మొన్న విశాల్ మాట్ ఎళ్ళ్ నప్పుడు ఓ నైట్ ప్యాంట్ టీ షర్ట్ దెచ్చుకున్నా ఇది క్వాలిటీ బాగుందా గాలేదు గానీ ఈ మందానికి నక్కు లోపల వాసిపోతుంది
ఆ
పిచ్చి పిచ్చి గైపోతుందనుకో
ఉమ్
ఏమింకా సరే మరి మళ్ళీ చేస్
ఓకే ఓకే